హలో ఆ వినిపిస్తుందండి
ఏం చేస్తున్నారు
ఏముందండి ఏం లేదు మీరేం చేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్
అవునా ఏం స్టడీ మీది
ఇ బీటెక్ థర్డ్ ఇయర్
అవునా
మీరు
నాది డిగ్రీ అయిపోయిందండి
ఆహా పెళ్ళైందా
ఆ లే కాల కాల ఇంకా
ఏంటి డిగ్రీలో ఏ అంటే ఇంటర్లో ఏ గ్రూప్
నాదా బైపిసి
అవునా
మ్మ్
అంటే డిగ్రీ అయిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది
ఇలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే అయిపోయింది ఇంగ అక్కడ నుంచి ట్రిప్ ప్రిపేర్ అయూతున్నా వేరే ఎగ్జామ్స్ రాయడానికి
అవునా ఆర్ ఆర్ ర్బి గ్రూప్ డి వాటికా
ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతున్నా ఇంగా వాటికి ప్రిపేర్ అవకుంటూ ఇంట్లోనే ఉంటున్నా
మొన్న ఆర్ ఆర్ ర్బి అప్లికేషన్ పడింది అప్లై చేశారా మరి
ఆ నేను ఆ గవర్నమెంట్ వాటికి కాదు కాని నా స్టడీ రిలేటెడ్ ఒకటి గవర్నమెంట్ ఉంది దాని కోసం ప్రిపేర్ అవుదాం అని తీస్తున్నాను
మ్మ్ హ్మ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏ మంత్ లో అయిపోయ్ పైన్
నా ట్వంటీ ఫైవ్ జూన్ లో అయిపోయిందండి ఇప్పుడు జూన్ వస్ తే వన్ ఇయర్
మ్మ్ మీ ఇంట్లో ఎంత మంది
నేను ఒక్కదాన్నే మా ఇంట్లో
అమ్మ నాన్న అప్
నేను అంటే అమ్మ నానా నేను అంతే ఇంగ
ఆ
ఆ క్యూర్ టైండ్ స్వీట్ అన్నట్
అంతే ఇంక మొక్కదానివి కదా మంచిగనే చూసు కుంటా
మీరెంత మంది
మేం ముగ్గురం
అవునా
ఉమ్ ముగ్గురం నేనే చిన్నదాన్ని నేను చిన్నదాన్ని పెద్దదాన్ని ఆ నా ఇద్దర అక్కలకి పెళ్లిళ్ళయిపోయినాయి
అవునా ఆహా ఊర్లోనే ఉంటారా సిటీలో ఉంటారా
నేను ఇది ఊ సిటీయే కాకపోతే హాస్టల్లోనే ఉంటాను
అవునా ఆహా ఆ
ఉమ్ తిన్నారా మరి
ఆ మధ్యాహ్నం తిన్నా అండి ఇంకా తిన్లే మళ్ళీ ఇప్పుడు ఇంకా
ఉహూ ఏం కర్రీ వండినారు మీకు వంటలు వ చ్చ
నాకా నాకు రావు మా అమ్మనే వండుతది నేను కష్టం కొన్ని కొన్ని అంటే మేనేజ్ చేస్తా కాని చాలా అంటే వండలేను
అవునా మీ ఇంట్లో వాళ్ళు ఇంకా ఇంకా ఏం చేస్తున్నారు అమ్మ పనికి వెళ్ళిందా
ఆ పనికిళ్ళి మధ్యాహ్నమే వస్తారండి ఇప్పుడు ఎండాకాలం కదా
ఆ అంతే ఇక పని ఎక్కువ పని ఉండదని ఎండాకాలంలో అయితే
ఆ అంటే ఇంకా పనులు అయిపోయే సీజన్ కదా ఇప్పుడు నా అందులకి వెళ్ళి వచ్చి ఇల్లు ఇప్పుడు ఇంట్లో పని చేస్తునే వరకి అదే టైం అవుతుంది ఇంకా
ఈవినింగ్ ఫోర్ అవుతది
ఉమ్
హా
నేను ఇంట్లో ఇంట్లో పనుల వరకు మేనేజ్ చేయగలుగుతా గానీ వంట పని అంటే తక్కువ మీరు చేస్తారా వంటలు
నేను ఇంటికెళ్తే కొంచెం మా అమ్మ పనికి వెళ్తాది అన్నమాట అప్పుడు పనికి వెళ్ళినప్పుడు ఒక పదింటి వరకు లేచి మెల్లగా చేస్తా అనమాట అన్ని అన్ని చేసి మళ్ళీ కూర్చునేసరికి పన్నెండు అయితది మళ్ళీ పడుకుంటాం మళ్ళీ మా అమ్మ వచ్చే లోపు త్రీ వరక లేసి మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసేస్తా
ఆ సేమ్ నేను కూడా అట్లనే చేస్తా కాకపోతే బయలా పనులకు అప్పుడప్పుడు వెళ్తా
మాకు బావి పని లేదు మా అమ్మ మా సిటీయే సిటీలోనే ఉంటాం ఇక సిటీలోనే పని చేస్ కుంటాం అనమాట
ఆహా
అ ఈ ఎప్పుడోసారి చేస్తాం మా అమ్మ అంత పనేమి చెప్పదు నాకు మా అమ్మే చేసుకుంటది మొత్తం
అహహా ఎక్కువ పని మనక కే ఎవరు చెప్పరు మన పేరెంట్స్
అంతే అది చూసుకోవాలి మంచిగా చుసుకుంటారు మనల్ని రేపు పొద్దున మనమే పని చేయాలి యూ
ఇంకా సమ్మర్ మంచ ఎంజాయ్ చేస్తారా మీరు
ఎక్కడ సమ్మర్ మాకు ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్ ఉంది ఏప్రిల్ మొత్తం ఎగ్జామ్స్ ఉన్నాయి ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ కి అయిపోతాయి అది ఇంకా బాగుంటుండే అసలు ఎప్పుడు హాలిడేస్ వస్ తయ్యాంది చూసేది నేనైతే
అంతే కదా మంచిగా అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కళ్ళు మూసుకొని తెరిచేలోపు ఇప్పుడు సంవత్సరాలు దాటిపోతున్నాయి
ఇంత పెద్ద దానీ అయిపోయిన ఇప్పుడే నాకి ఏం తెలీదు ఇంకా అనిపిస్తుంది ఇప్పుడు సెటిల్ అయ్యి జాబ్ చేయాలంటే ఏం తెలియదు నాకు జాబ్ చేయి సెటిల్ గా అని అంటే ఏం చేస్తాం
ఏం వేస్తావే చూస్తుండగానే అన్న అయిపోతున్నాయి రో ఎల్లు
హుమ్ సడన్ సడన్ గా అన్ని జరిగిపోతే ఇక మనం ఏం జేయలేము వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు ఏం చెప్పరు సెటిల్ అవ్వమని మాత్రమే చెప్తారు మిగతాయి అని మనమే చూసుకోవాలి మనమే అన్ని పనులు చేసుకోవాల అన్నమాట
అంతే ఏదన్నా ఉమ్
సాయం చేస్తారని చూస్తే మాత్రం ఇగా
ఒకరు ఒకరి మీద ఆధారపడినమం టే మన మనం ఇంగా అక్కడనే ఆగిపోవాల్సి వస్తుంది
హుమ్ ఒక మా ఇద్దరు అక్కలికి పెళ్ళిళ్ళ అయిపోయినాయి అనగా మా ఇదరు అక్కలు డిగ్రీయే చేశారు డిగ్రీ తరువాత వాళకి ఏందేలుసు నాకే ఏమ్ తెలీదు అప్పుడు అదే మామూలుగా తెలీదు అప్పటి వరకు మెచ్యూరిటీ కూడా రాదు నాకు ఇప్పుడిప్పుడే కొంచం కొంచం తెలుస్తు నేను అయినా సెటిల్ అవ్వాలి ఎలా అయినా జాబ్ తెచ్చుకోవాలి రాతికి మళ్ళీ ఇంకొరు కాళ్ళ మీద పడొద్దు. అలాంటి ఇప్పుడు తెలుస్తున్నాయ ఇప్పటికేం తెలుసు ఓయ్ ఏం చేతం ఏదోకటి చేద్దాంలే అను కుంటాం అప్పుడైతే ఏమనంటే జాబ్ తెచ్చుకోవాలి ఏమనంటే జాబ్ తెచ్చుకోవాలి అంత ఈజీగా వచ్చేదా ఏమన్న
అస్సలు కాని పనది ఎంత ఎంత కష్టపడాలో అంత అంతకన్నా ఎక్కువ ఉంటది
ఇంతగనం ఏం తెలివదు మనకి ఏం తెలువనోళ్లను ఇంకొరికిచ్చి పెళ్ళి చేస్తే అది నైన్టీన్ ఇయర్స్ లో అయితే ఇగ ఓ
నరకం మంచిగా చూసుకునేటోల్లయితే ఏ బాదుండదు గని
వాళ్ళకే జాబ్ ఉంటే సెట్టు మన లైఫ్ వాళ్ళకి జాబ్ ఉంటే మన లైఫ్ సెట్
అహా అనుకుంటం గని మనల్ని మంచిగా జూ సుకోవాలే జాబ్ ఒకటే ఇంగ మన జీవితం కాదు కదా మన కనీ అది ఇద్దరు చేయాలె అమ్మాయి బ్బాయి చేస్తేనే కొంచెం ఏందంటే చూ సే వాళ్ళకి ఏం అనిపియ్యదు ఒకేలే మంచిగా బతుకుతరులే అని ఒక ధీమా ఉంటది మళ్ళీ మన మనలో మనకు కూడా ఎట్లాంటి గొడవలు రాకుండుటయి
అవునా ఏమో మా ఇద్ద మా ఇద్దర అక్కలు మా పెద్దక్క వర్క్ చేస్తది వాళ్ళ ఇద్దరికి ఎప్పుడు గొడవలు అయితయి చిన్నక్క వర్క్ చేయదు వాళ్ళు ఇద్దరు బానే ఉంటరు ఇంకా మా అక్కలు ఉన్నారు వేరేక్క క్కలు కాని వాళ్ళు చదువు వాళ్ళ బాధ ఏంటంటే మేము చదువుకున్నాం మేమేం చేయలే పోతున్నమని వాళ్ళ
అంతే ఇప్పుడు తొంభై తొంభై శాతం అందరి బాధలవే చదువు దేనికి అంత చదువు చది వే వంట పనికి మాత్రమే పరిమితి అయిటోలు చాలా మందిన్నారు
ఏం చేస్తారు వాళ్ళు అలాసర ఒక్కొక్కరు చదివే వాళ్ళే వంట పని అ చదివేటప్పుడైనా నేను చదివించాము ఇప్పవరకే ఆపిస్తాము నేను జాబ్ చేయియమని ముందు చెప్తే చదివేట వాళ్ళు కాదు కదా ఇప్పుడే జాబ్ నేర్చుకుంటే అనేవాళ్ళు ఉంటారు అయి ఏం చెప్పరు చదువు చదువు చదువా అంటారు తర్వాతికి ఏం చేయక అంటారు ఇంట్లో కూర్చో అంటారు
అంతే ఇంత కష్టపడి ఆ డిగ డిగ్రీలు బీటెక్లు ఇవన్నీ వేసి కూడా లాస్ట్ కి అదే గరిట పట్టుకోవాలి అదే చీపురు పట్టుకోవాలి
లాస్ట్ కి మనకు ఏమన్నా జాబ్ వస్తుందా అంటే అవన్నీ చదివక రాదు మనం మళ్ళా కష్టపడాలి
బయట ఎంత ఎంత మంది ఉన్నారో ఖాళీగా జాబులు లేకుండా ఒకసారి మనం బయట అడుగు పెడి అయితే భయం గున్నది అమ్మో ఇంత మంది ఉన్నది జాబ్ లేకుండా ఖాళీగా ఉన్నది ఇంత మందిలో మనకు వస్తదా అనే ఒక భయము చాలా ఘోరంగా ఉంటాది అసలు
ఉ నేను ఇప్పుడిప్పుడే తిరుగుతున్నా ఇప్పుడిప్పుడే నాకు అన్ని అంటే ఇంతకు ముందు హాస్టల్ ఇప్పుడు కూడా హాస్టలే గాని కొంచెం తిరుగుతున్నా నాకు ఒక్కదానే ట్రావెల్ చేసిన ఇంతకుముందు తిరగమంటే ఒక అడుగు బయటపెట్టి మా న రాను నేను బోను నన్నందు పంపుతున్నారని నేనే వర్ర్రిదని ఇప్పుడు ఏటా ఇట్టటు వెళ్తా ఏదంటా అది చేయాలి ఇప్పుడు చేయాల్సింది ఎవరు చేస్తారు నాకు నాకు నేనే చేసుకోవాలి
ఆ ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ తీసుకునే స్టేజ్ వచ్చేసింది కాబట్టి తప్పదు చెయ్యాలే వెళ్ళాలే
ఎటు ఎటో తిరుగుతా ఏం చేస్తానో నాకు అర్ధం కాదు మళ్ళీ ఆడికి వస్తా అనిపిస్తుంది ఒక్కోసారి అటు ఇటు పోతా మళ్ళీ ఒకే దగ్గరకు వచ్చేస్తున్నా అనిపిస్తుంది ఎంత ట్రై చేసి అంటే మళ్ళీ ట్రై చేసి ఎగ్జామ్స్ రాసి మళ్ళీ అక్కడికే వచ్చిందేమో మళ్ళీ కొంచెం కూడా మరు క లేదేమో
అదే భయమా అంటే అవే భయం ఉందని ఇంకా
అది అక్కడికే వచ్చేస్తుంటే నేను అసలు ఏం నేర్చుకున్నా అనే డౌట్ వచ్చేసింది
అదే అదే ఆ
నేర్చుకున్నంత వేస్ట్ేనా నాకేం రాదా వచ్చినా నేను చదవలేకపోతున్నానా ఏమో ఇక ఏం అర్ధం కాదు నేను చేసినా కూడా ఏమో
ఆ
మీ దగ్గ వాతావరణం ఎ కొొన్ని వర్షం పడేలా ఉంది
వర్షం పడేలా ఇప్పుడైతే కొంచెం చల్ల పడుతుంది
ఉ మా దగ్గర ఇప్పుడు వర్షం పడేలా ఏం లేదు గాని ఎండకడుతుంది ఎండాకాలం వచ్చేసినాక ఎండా కట్టకపోడతేయి ఇం కూడా
అవునా ఏ కాలమో అర్ధం కాకుంటుంది ఇప్పుడు ఆ ఉంది ఉంది అది ఎప్పుడయిపోతుందో అనే భయం తను ఉన్నాము
మా ఇంట్లో అంటే మా హస్ట లోనే కాబట్టి ఇక కట్టెల పయ్య మీదనే వండుతారు మా వాళ్ళు
అహ అయ్యోయ్యో
అల్ చాలా అవసయ పడతరు తెలుసా చెయాలంటే అమ్మో మొన్న వర్ష్ షమ్ పడ్డప్పుడు ఇంకా ఘోరం తడిచి పోత్ తయి కదా అన్నీ
ఆ సరే ఉంటున్నా అండి మరి
ఆ సరే అండి
ఉ